హలో హలో.
ఆ హలో చెప్పండి ఏం చేస్తున్నరు.
ఏం చేయట్లేదు కాలియే. ఏం చేతనరు ఏం చేస్తున్నారు వన్.
ఆ ఆ ఏంది. ఆ అయిపోయింది పడుకునీ లేసాను కూడ. ఆ తాగేసండి. అద్ మధ్యానం ఏం ఇసుకోచ్ ఏమి చేస్.
అ ఆ.
అట్లెం లేదు జాకిట్లేం కుట్టలేద.
పెట్టుకునేదేదో ఏదో చెప్తానన్నారు కదా.
ఆహా అది తలనొప్పి. పోచ్చున్నప్పుడు.
ఉంటది.
అరే తలనొప్పివచిన్నపుడు ఇవి. రాసుకోండి ఐతే చూసుకోండి అవి తెచ్చుకొని వాడుకుంటే తలనొప్పి తగ్గిపోదంట. చెప్నా.
అది కాదు అది జుట్టు జుట్టు పెరగడానికి. జట్టు అప్పుడు.
ఆ జుట్టు పెరగడానికి అంటే. ఆ అవిసగింజలో అయి ఈ చేసిందా! నునా నూనె తయారు చేసిద్దా ఆ ఒక లీటర్ కొబ్బరి నూనె తీసుకోండి ఆ
దుర్గాన్ జిగురు జిగురుగా ఏదో ముందు పెట్టుకొని తర్వాత తలస్నానం జేయాలన్నారు కదా అదే ఎందుక్ అడుగుతున్నాను. అర్థమైందా! హలో! హలో! హలో! బుత్నున్నను. అర్థమైందా లేదో అని ఏదో తయారు చేస్తున్నారు. హలో! హలో! లో హలో! తలక్ పెట్టుకునే ఏదేదో చెప్తానన్నారు కదా అదేంటి అని అడ్ గుడ్ మార్నింగ్ ఏంజలా ఆహా ఎలా చేయాలండి అది గిల్లోకా ఆ పోయి మీద ఉడికించాలన్ నెయ్యి తేనె ఇయ్యాల అందులో ఇంకోటి ఆ అదే అదే ఆహా ఏమే బియ్యం ఎయ్యాలండి అది ముతోని బియ్యం గింజలు ఇగ అయి గింజలు ఎంత దు దగ్గర పడే దగ్గర పడే వరకునా అ అదే అదే దగ్గర బడేవరకు ఉడికాక అదే అదే ఆ ఆల్లీ తలకుపెట్టేసుకోవటమేన తలకు పెట్టేసుకున్నాక ఉంచడి ఉంచడి ఆ చేమ్ ఆ తలక్ పెట్టుకో ఆ అదే ము హలో! హలో! హలో హలో